విన్పిస్తుందా
ఆ విన్పిస్తాంది చెప్పు ఏం చేస్తానావ్
ఏల్ మోక్షి పక్ల లో ఉంటేనే తినండి
అవ్ను ఏం మోక్ష ఈరోజు మరీ స్కూల్ పోలేదంట
తలకాయ నొప్పి వస్తుందంట ఆయనకి
మీరు ఐ టెస్ట్ చేయించండబ్బా మా పాపకి చేయించమన్నారు మేము సండే చేయిస్తున్నాం
ఏ అరుపులు నేనే చేశాను అక్క సరేలే సరేలే సరేలే మా
ఆ లేదు లేదు ఆ పిల్లల్కి కొంచము హెవీ టెన్షన్స్ అవి ఉంటున్నా అంటే వాళ్ళు మా పాప కూడా ప్రెజర్ అంటాంది చదువుని చైతన్య స్కూల్స్లో కొంచెం ప్రెజరనిపిస్తుంది ఆ ప్రెజర్ వల్ల కూడా కర కండ్ల నరాలు దెబ్బతింటున్నాయంట
ఆహ్
అందుకే స్పెట్సు పెట్టండి అంటే వాళ్ళు ప్రెజర్ పడి పడి అట్లనే ఇబ్బంది పడిన్ట వాళ్ళకి కూడా అట్లా తలనొప్పోస్తాంది అని చెప్పాడు సారూ
హు
మా పాపకైతే సెల్ ఎఫెక్టే మీ పిల్లకి ఉగాల అలా ఉండొచ్చు టీవీ కూడా చూస్తది కదా స్క్రీనూ కూడా కొంచెం దగ్గర నుంచి చూసిన పిల్లలకు కూడా అది ఎఫెక్టయుతుందంట టీవీని
ఏవుడియనెవుడో చూసేది రోజే
అవ్ను కానీ ఆ వయ్సుకు తలనొప్పి రాదబ్బా నీకు తెలుసో తెలీదో ఆ వయసుకి
మొన్న మొన్న ఇడు ఊర్లోనే చూపించుకొచ్చినడు తగ్గింది మళ్ళీ నిన్న నా స్కూల్ కు బోయచ్చినాంక బాగుంది స్కూల్ బోయచ్చినాక కొంతసేపు తలకాయ నొప్పాస్తుందంటే ఇంగ అయ్యేకథ గదని టౌను కూల్చికి పోయి చూపుకొచిన్నాడు
నీకో విషం తెలుసా తలనొప్పి అట్లా ఉన్న ప్రాబ్లం లేదు చూపిచ్చి తగ్గి మళ్ళీ వస్తే ప్రాబ్లము అది నాకు తెలిసి మైగ్రేన్ క ఎఫెక్ట్ అన్నా అయుండాలా లే హై ఐ ఎఫెక్ట్ అన్నా అయుండాలా
ఉమ్ ఇప్పుడేం తగ్గిందంటంది
అక్బర్ వాళ్ళు వచ్చింద్రే అప్పుడు చెక్ జేయిచ్చినారా
ఆ లేదక్క
అవునా అప్పుడు చేయిచ్చింటే తెలిసేదేమో
అపుడు చేయించుకోలే నేను చేయించుక ఇంటి వాళ్ళు ఇంకా అనేటు మంటే మేమే అన్నింటి అక్బర్ వాళ్ళు గాదు వాళ్ళు
అవునా
కివిస్ అవేరావాళ్ళ
ఓకే ఓకే
నేను అక్బర్ హాస్పిటల్లో లో నేను చూపించుకున్నాను
మా పాపకు ఆ రోజు డ్రస్ తీసుకోవాల
వాళ్ళు సర్వే డాక్టరమ్మ అయ్యుంటే మేము ఇంగ అ రేటింగ్ జుస్తే ఆ లొకేషన్ లో అక్బర్ లోనే రేటింగ్ బాగుందని ఇంగ అక్కడ పోయి చూపించు కుంటుంది
సవీర వాళ్ళే ఫ్రీగా నీకు ఐ టెస్ట్ చేసి పోతే నువు అక్బర్ పోతావావె
ఏయ్ ఐ టెస్ట్ చేస్కాపోతేనెమో వాళ్ళు మళ్ళీ ఆడ ఫ్రీగా ఇస్తామన్నారు మళ్ళీ నాకు ఎందుకో ఇవన్నీ డూపు మాత్రం మనం ప్రైవేట్గా చేయిచుకుందం పద అండి విన్నా ఇంకా రేటింగ్ జస్తే అక్బర్ దాంట్లో బా జుస్తారనన్నరు మా బావ ఇగ అక్కడ వెళ్ళి చూపించుకుంటున్నా ఏం లేదు ఒక త్రీ మూడు వందలు టోకెను
అవును అంటే మేం అన్నీ అక్కడేళ్ళి చూపించుకుంటది ఐడియా ఉంది మా మామకు ఆపరేషన్లు అక్కడే అన్ని అహ
ఇంగ స్పెడ్స్ మనం సెలెక్ట్ తగ్గట్టు కాస్ట్ ఉంటయండి
అవునవును
ఉమ్ ఎప్పుడు పోతారు ఆయనా దగ్గరికి
సండే వెళ్ళాలి ఆమె నాకు సంపుతుంది మేడం ఆమెకి గ్రాండ్ గా చెయ్యాలంట బర్త్డే
స్కూల్లోనా
స్కూల్లో పర్మిషన్ ఇవ్వరులే ఇవ్వరు ననా అని చేప్తే అయితే ఇంటికాడ అయితే నన్ను గ్రాండ్ గా చేయండి అందరు పిలిచి అంటుంది మే ఏంది చేసేది లేకపోతే నాకేం బర్త్ డేనే వద్దుపో అంటంది
ఉమ్ అది చప్పు రవి కోపది ఆట్లు గోట్టి
ఆ అదే వల్ల ఆయనకి నన్ను తిప్పులాడతాడు నా శ్రీమంతాలే చేయలేదు మా ఆయన
అదే మల్ల పదేటలు గోట్టి వా మీ ఊరోళ్లు మీ ఊరోళ్ళని వాళ్ళ ఊరోల్లోని పిలిచి ఇచ్చేయమని జెప్పు రవి
వాళ్ళ ఊరోళ్లు కదమ్మా ఈడుండి నాలుగు ఇండ్లు పిడిస్తే ధైర్యం లేదు మాకి ఊర్లోలు అది గుడా ఆర్ట్ తెల్స్ అందరినీ పిల్చడం పెట్టడము అందరికి రాదు డబ్బులు ఒకటే ఉం టై అయ్యలేదు అది హ్యాండిల్ జేసే కెపాసి
ఉమ్ మరాది ఏమన
రవికి జెప్పల్ల అదే ఆలోచిత్తన్నా నిన్న సాయంత్రం నించి యాబా అట్లాంటుందంటే తిప్పలాడతాదాని ఊరుకో ఉన్నా
ఉమ్
చిన్న పిల్లలు కదా చిన్న చిన్న ఎశలు చూస్తా ఉంటారు సెల్లుల్లో మా క అట్లా జేస్తే మేలు అనుకుంటారు కానీ మనకి అట్లా కాదు కదా
ఏఏ మనం అట్లా పెటం మీరేం డబ్బులు పెట్టకండి మీకు మెయింటైన్సే ఇతం డబ్బులు పెట్టా ఇ మయింటైన్స్కతది అని డబ్బులు పెట్టే ఓపుకుండదు చేసే అంత ఓపుకుండదు మకి ఊమ్ మాకు అంత ఓపిక లేదంటా ఒకేసారి మెన్
ఉ ఏమో చూడాలి ఆ పిల్ల పాపం అడిగింది ఏం చేయలో ఏమో
ఏం ఊర్కే కేక్ తెచ్చి కాజ్ చేస్తదని అంతే చాక్లెట్ ఇస్ర అమ ను చాకెట్లు ఇచ్చాతే ఆమికే మన శాంతి అయితది
ఆ హ అది మేడం ఉంది ఏమి ఆ పిల్ల చిన్న ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయిందిలే అప్పుడు గురించి కాదుగాని మరి
పూర్తిక్ కొత్త డ్రస్ వేస్కునీ చాఫెట్లు ఇచ్చిరమ్మను స్నాంకా ప్రశాంతత అయితే అంతే
అది ఏదో ఒటి చేస్తా
ఉమ్ తక్లేట్లు ఇతే థాంకు అని అను అయిపోతది
బో బాధ డబ్బులు ఇస్తారా మనం మన సొంతం వళ్ళు అంటే మీరు ఇందాక వాళ్ళతే నాకు ఏమనిపించదు ముందుకోళ్లే ఇస్తేఇచ్చుకో పక్కనళ్ళిస్తారేమో అన్నట్లా పంపియ బుద్ది కాదు పక్కన వాళ్ళక్ కూడా ప్రతి కి ఖర్చుంటై గదా
ఉమ్
ఇంకా ఎన్ జెసన్నావ్ ఏం జెస్
ఈ ముద్ద బార్ గుప్తా
ఏంటి
బ్యాళు బ్యాళ్ళు కూర
బ్యాళ్ళు కూర నా బా జెస్తవా నువో
ఉమ్ బ్యాళ్లు ఉడుక్ పెట్టేది ఫస్ట్ కుక్కర్కి ఉమ్
నేను బా జేస్తంటి గానీ ఈ మధ్య అం త రుచి అనిపించిట్లే ఏదో కొంచెం కారం పొడి ఎక్కువేసున్నాను మా ఆయన కారం గల్లా అంటాడు
ఉమ్ కారంపొడి
ఏద్ ధిస్ కుంటారూ మీరు కారంపొడి
మేము మిషన్ మీర్క్ కాయలు తీస్కొని మిషన్ ఎసుకు పోస్కుంటాము ఇత మా నాన్ వెజ్ లోకి ఇట్లయితే ఆశీర్వాదన్న ఎన్టీఆర్ అన్న దిస్కుంటాము నాన్ వెజ్లోకి ఒకొక్కటే దని కలర్ వస్తదని
ఓకే ఉ ఇంకా పనులన్నీ అయిపొయిన కిందకి ఇంకా వాళ్ళు ఇల్లు క్లీన్ చేశారు
ఎలా
ఊరికే
ఉహు ఓహో ఇంగా ఉ ఉహు శుక్రవారం కదా ఈ రోజు ఇంగ రేపు శనివారం అని ఉ
అందులో బుజ్జివాల్ది ఫంక్షన్ ఉందని
ఉమ్
ఈ రోజు తొందరగా చేసేసారు వస్తారేమొ సాయంత్రమే అందరు బందువులని
ఉహు
ఇంకా తిన్నావా లేదా
ఎవరు తినలే నువ్వు
తినకపోతే పో నేను ఆమె పొంగల్ మిగిలించి పోయింటే కొంచెం తిన్నాను మళ్ళీ వెనకింట తిన్న బుద్ధి కాలేదు ఆకలేస్త అంత కానీ తింటిన
ఉ
ఇంకా అవును ఎక్కడో పని ఉందని పోయినాడు వేరే ఊరికి ఆ టయానికి వస్తాడో లేదో తెలియదు పిలుచకొచ్చే టయానికి పాపని చిన్న దాన్ని పోవల్ల ఏమో నేనే
ఉహు
ఆ అది ఎప్పుడు పోయినా కూడా అప్పుడే అందరు లంచ్ బ్యాగ్ క్యారియర్లు ఓపెన్ చేసి తింటంటరంట తొందరగా బోదాం తొందరగా బోదాం అనీ పట్టింది
ఉ ఎన్ని గంటలకి వదులుతారు లంచ్
ఈ టువల్ దాకా టువల్ కి లంచ్ బ్రేక్ అంటారు కానీ మా ఆయన ఇంకా టువల్ కాక్ నే పోతాడా అయిగాని అప్పుడే తింటుంటారంట ఈ పిల్ల అట్లే చూస్తా ఉంటది క్యారీ అన్న కట్టి లేకుంటే తొందరగా అన్న పిలుచుకురా పట్టినాడు
ఉ పొద్దున వద్దు మీకు అయి పొద్దున్న బ్రేక్ అంట రెండు సార్లు వదులుతారు అంట వీళ్ళకి కూడా తినేకి
అవునా
ఈయమ్మ అంత నాకు ఎక్కువ పెట్టి లేకపోతే రెండు బాక్స్
హ ఎయిట్ థర్టీ కే స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు చ్
నైన్ కి అయితే బాగుంటది స్కూల్
ఎందుకు అట్ల పెట్టినారు వీళ్ళు అర్థం కాలేదు
ఉ ఎయిట్ పోతారు లెవెన్ థర్టీ కి అట్లా వదులుతారంటే మళ్ళీ వన్ వన్ కట్లా వదులుతారు టూ టైమ్స్ వదులుతార ఏమో అట్లా రెండు బా బాక్సులు తీసుకోపోతాది నాకు తక్కువ వస్తుంది రెండు బాక్సులు కట్టు అంటది
నా బిడ్డ తక్కువ పెట్టు ఒక బాక్స్ కి తక్కువ పెట్టు పొద్దున్నే కొంచెం మధ్యాహ్నం కొంచెం తింటే తొందరగా అయిపోతుంది అంటుంది ఏం చేసేది
ఈయమ్మకి రెండు పెట్టాలా పొద్దున్న కోటి మధ్యాహ్నం కి సపరేట్ సపరేట్ ఈయమ్మకి
అవునా మంచి పనిలే నా బిడ్డ కూడా అంతే ఒకటిన్నరా దోసె పెట్టి మా పొద్దున్నే అర్ధం తింటాను సాయంత్రం మధ్యాహ్నం ఒకటి తింటాను అంటుంది అది ఎక్కడ సరిపోతుంది అంటే సరిపోతుందిలే అంటు
చెక్ చేత్తుంది ఎంత పెట్టినానా అని ఆడికి తెలికోకుండా ఓ రెండు మూడు వేసి పంపిస్తాను
హ్మ్
హ్మ్ ఇంకా
ఇంకా చెప్పాలి నేను బండలు కడదాం అనుకున్నాను వాన వస్తదేమో అని ఊరికే ఉన్నా
ఔనా సాయంత్రం కడిగే
హ్మ్ అదే బయట బండలన్ని కడిగేసి పొద్దున్నే లోపల కడుదాం అనుకుంటున్నాను చూస్తాను క్లైమేట్ బట్టి కడుగుతా
బయట ఉన్నే కడగళ్లా చేయి నొప్పు వస్తాదని ఊరికే ఉన్నాను
అవునా పోవాల రేపు ఫంక్షన్ కి
నేను యాడికిపోను తల్లి నాకు అంత ఓపిక రెడీ అయి అంత ఓపిక
అవునా అయినా నువ్వు రెడీ అయితే బాగుంటావు కదా ఏమి నా నీయకట్టా బక్కగా నేను అంతేనా రోజు రెడీ అయి పనే పెట్టుకోను నేను కూడా
హ్మ్ అది ఆ ఆలోపల కాల్స్ ఏ దండిగా అయిపోతాయి హ్మ్ ఏంది కూర్చోపెడతారు లోబడి నుంచుతారు లేపుతారు పద అంటారు గంతే
ఏమి శ్రీమంతమా లేదా పెళ్లా లేకా పోయేకి ఫంక్షన్ కి ఎవరు పోతారు
ఏడా ఉన్నారో
హ్మ్ సర్లే థ్యాంక్ యూ బాయ్
హే బాయ్